హలో
ఆ వినుప సన్
లేదంటే చెయిపా అంటారు అంతే వాళ్ళేనంటారు నేనేని అంటా, అడికి అయిపోతుంది, అడికియిపోతారు మాట్లాడిన అవసరం కదా, అత్తి చేీయకూడదు. మనం ఏం మాట్లాడము అని ఉండలా, కొంచెం ఐడియా ఊరికి ఫ్లోలో వెళ్ళిపోతమ్మి అనేసి, అనుకోకూడదు ఎప్పుడు ఇంకోటి హ్యాపీకి కూడా ఉండవదు అందా. బాగుంది అనేసి ఏ రిలేషన్ కి సో అందుకోసమే రిలేషన్లకి దూరంగా ఉండాలా. లిమిట్ లో మాట్లాడినంత సేపు మాట్లాడాలి వెళ్ళిపోవాలా. ఊరికే బాధపడుకుంట ఇదంతా పెద్ద రోద పంచాయితీ ఏమంటావు
నేనేం అనను నువ్వే అంత చెప్పేస్తున్నావే చెప్పు వింటావున్నా
అందుకే చెప్ పలుకు అందే అని లేదా ఊను కాదు యాదో ఒకటి ఉంటది కదా లేదంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉంటది కదా మరగంటే
పాయింట్ ఆఫ్ వ్యూ లే లే నీతో నేనేం చెప్పను నువ్వు చెప్తాన్నావ్ చెప్పు
ట్లే ఉండరు ఏ చెప్పు ఇది చెప్పు అందరు అట్లే ఉండరు నువ్వు అనుకునే వాళ్ళు వేరు మేం వేరు ఆ డైలాగ్ చెప్పు అట్లా కాదు ఇట్లా అని నేను చెప్తా అప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ దానికి ఏం చెప్ అట్లానే గాద్ ఇట్లా అని నువ్వు చెప్పు పోతా ఉంటది టైం అయిపోతది సరిపోతుంది ఇది వచ్చేసి పీక్ టైమ్ అమ్మాయిలతో మాట్లాడేకి తెలుసా ఈ టైమ్ లోనే ఆళ్లు ఖాళీగా ఉండేది అందుకే చెప్తాను ఒక మాట ఎవరన్నా గాని అమ్మాయిలు ఈ టైమ్ లోనే ఖాళీగా ఉండేది
అవునా అందరు అలానే ఉంటారు అదే ఉండు అందరు అలానే ఉంటారా అంటున్నా
కొంతమంది ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడి అట్లే ఉంటారు ఖాళీగా
ఊ
మిసైల్ చేస్తే రిప్లై ఇస్తారు మిసైల్ చేస్తే రిప్లై ఇస్తారు కొంత్ బాయ్ ఫ్రెండ్లు ఉండేటోళ్ళు వాళ్ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుంటారు నన్నడుగుతే ఇంకొంత మందిని నేనేం ఏం జెప్పల్లా కొంతమంది ఏం ఖాళీ ఉంటారు కొంతమంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడతారు కొంతమంది ఇంట్లో వాళ్ళతో మాట్లాడతయి ఈ టైంలో ఎవరు మాట్లాడ్
ఆ ఇదే అర్థం చేసుకున్నావా ఆ అదీ ఊలే ఆ అదే అర్ధం చేసుకున్నావ అని అడుగుతున్నా
ఆ తెలుసుకున్నా ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా ఎప్పుడు ఒకటే మాదిరి ఉండకుండా
లాంటి ఇంప్రూవమెంట్ టు వచ్చి కూడా ఏం లాభం లేదనుకుంట నాకు తెలిసి
అవునా ఏమి
ఊ దేని మీద ఇంప్రూవ్మెంట్ పెట్టాలో దాని మీద పెట్టుకో
ఏ దాని మీద పెట్టాలా
నీకే తెలియాలి ఇంత తెలుసుకున్నావ్ కదా ఆ మాత్రం తెలుసుకోలేవా ఇంకా
నువ్వు చెప్పు నువ్ ఏదో చెప్తున్నావు కద ఇది ఆ కథ కాదు ఇది ఏరే కథ అంటన్నావు కదా నువ్ చెప్పు ఇంప్రూ
నేనేం చెప్పలేను స్వామి ఊ చెప్పు ఏదన్నా
టెంద కాదనుకో అది వేరే విషయం
ఊ అదే సుద్ది నేన్ జెప్తున్నానే హలో
ఆ
మాట్లాడుతున్నావా లేదా
మాట్లాడుతాన్నా ఇనపరాలేదా
చిన్నగా మాట్లాడకు సర్నా కొంచెం గట్టిగా మాట్లాడు
టుకి వైఫై కనెక్ట్ చేసుకోవద్దు అర్థం అయితంద నీకి
ఉ అర్ధం
నెక్స్ట్ అయిపోతుందిలే కాల్స్ అయిపోతుంది వాలు అందరివీ అయిపోనాయా మీ ఫ్రెండ్స్ అందరివి
అందరవి అయిపోయినాయి అందరికీ మనీ కూడా వచ్చింది
ఎన్ని రోజులకు వచ్చింది
ఏమో అది ఒక్కొక్కరికి ఒక్కొక్క మాదిరిగా వస్తుంది
నీకెప్పుడు వచ్చింది
నాకు కంప్లీట్ అయిన ఫోర్ డేస్ కేమో వచ్చింది
వావ్ ఉందా అయిపోయింద
ఉంది
సో దాన్ని అట్లే ఎత్తి పెట్టుకోకోకుండా ఏ దాంట్లో అన్న ఇన్వెస్ట్ చేసాం అనుకో అర్థం అవుతుందా చెప్పేది కొంచెం మనీ ఏదన్నా పెరిగే కా పెరుగుతుంటది కదా అట్లే ఖాళీకి పెట్టుకోపోకున్న యూస్ చేయనప్పుడు ఏదో ఒక దాంట్లో పెట్టేచ్చుగా
ఉ
సో నామ్మాంటిని మా బాబు చేసుకునే కదా
ఉ
ఇట్లా చేసుకో పద్దెమిదొందలు ఎట్లాగూ ఇంట్లో వాళ్ళనేం అడగాల్సిన అవసరం లేకుండే వంద రూపాయలు వేసుకుంటే
ఉ
సో రోజుకి సిక్స్టీ వస్తుంది మంత్లీ వీక్ కి త్రీ హండ్రెడ్ మంత్లీ ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుంది సో అట్లా వన్ ఇయర్ వస్తుంది మంత్లీకి ట్వెల్ హండ్రెడ్ అంటే ఇప్పుడు నీ ఎయిటీన్ హండ్రెడ్ కి టూ మంత్స్ వెళ్ళిపోయింది అనుకో టెన్ మంత్స్ వస్తుంది ట్వెల్ హండ్రెడ్ కి పన్నెండు వేలు ఎక్కువ వస్తుంది అ టెన్ మంత్స్ కి మేలే కదా నీకి
ఉమ్
మరి ఎట్లా దాన్ని ఏం ఖర్చు పెట్టుకోకుంటే అట్లా ఇన్వెస్ట్ చేస్తే అమౌంట్ అన్నా పెరుగుతుంది కదా
ఉమ్
అది నీ ఆలోచన నీ ఇష్టము చెప్పేది చెప్ప
ఉ
అది ఆ ఇంకేం చెప్పు
ఇంకేమున్నది చెప్పడాని
మెసేజ్లు పెట్టి డిలీట్ చేయొద్దు మొన్న కూడా చెప్పిన పెట్టుతే పూర్తిగ పెట్టు లేదా డిలీట్ చేయొద్దు లేదంటే అసలు పెట్టొద్దు
ఎన్నిరోజులు ప్రతిసారి బెదిరిస్తవ్ నువ్వు
ఏమని బెదిరిచ్చా
పెడితే పెట్టు లేదంటే లేదు
అవును పెడితే పూర్తిగా పెట్టేేసెయి లేదంటే అస్సలు పెట్టొద్దు అని చెప్ప అన్న డిలీట్ చేసేకీ ఎందుకు పెట్టాల అట్లారా అంతే కదా ఇప్పుడు మనం దూరం ఉన్నాం కాబట్టి షేర్ చేస్తాండది ఏమేమి మాట్లాడే అని వ్ మాట్లాడినప్పుడు అన డిలీట్ చేస్తుంటే ఇంకేం అనాలి అంటే ఇప్పుడు ఏమనుకోలా భయపడుతున్నావు అనుకోల అంటే యాక్టింగ్ ఏ అదేం భయం కాదు కదా మళ్ళీ
అవును నేను చేసేదంతా నీకు యాక్టింగ్ లాగానే అనిపీస్
నేనేం చె నేను చెప్పలేదే నువ్వు యాక్టింగ్ చేస్తాను అనేసి ఇప్పుడు
మరి నువ్వు ఎన్నిసార్లు అన్నావు తెలుసా అలాగ
ఉనింటాయి కొన్ని సిచ్యువేషన్స్
ఏ సిచ్యువేషన్ లో ఎవరేమి యాక్టింగ్ చెయ్యరు
నువ్వు చేయవని అట్ల ఎవరు చేయర అనుకోవద్దు
అంటే నువ్వు ఇన్ని రోజులు నా
ఆ నేను అంతే యాక్టింగ్ చేసాను నేనే చెప్తాను నేను యాక్టింగ్ చేసాను
ఎందుకు చేయాల అంత యాక్టింగ్ ఏం యూస్ అట్ల చేస్తే
అంతే హీరో హీరో అయిదం అని నెక్స్ట్ మూవీ లో ఏదైన వెళ్ళిపోదాం అనేసి అంటే ఇంక తక్కువ చేస్త
కాదు అసలు ఎందుకు చేస్తున్నావ్ అన్న అంతే నువ్వు హీరో అవుతావ నాకు అధి అంతా అనవసరం
హరో అవనికి యాక్టింగ్ చేస్తాను ప్రాక్టీస్ చేస్తున ఇప్పడు నుంచే
అంటే అది నా దగ్గర చేయాలన్న నువ్వు
అది ఎవరి దగ్గరైన చేస్త అంటే
అది నా దగ్గర చేయాలన్న అంటున్న అంతే
నువ్వు అనుకుంటే నేనేం చేయలేను కద అది
మళ ఇప్పుడు చెప్తున్నావు కదా యాక్టింగ్ చేసిన అని
చెప్త నేను నీ దగ్గరేని నువ్వు అనుకుంటే నేనేం చేయలేన అని చెప్తాను అది కూడా చెప్పాను అదే అందరి దగ్గర చేస్త ఎవరి దగ్గరైనా చేస్త నువు ఎవరి దగ్గర ఏం చేస్తాంట ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టు లేదు కదా
అం
సరద సరదా ఫన్ చెప్పా కదా హరో అవ్వాలని ఎందుకు చేస్తుాండవుని ఎన్ని మటలు చెప్ప
సరేలే మీ పాప బర్త్డే అని చెప్తాం కదా ఫ్రైడే ఏ గిఫట్ ఇచ్చినావు
నా చేతికున్న రింగ్ తీసి
నిజమేనా హ అవద్దమ్మా
ఏంది నిజమవుద్దామ్మా నమ్ముతే నమ్ము లేదంటే లేదు అది నీ ఇష్టము నేను ఎట్లా చెప్త నమ్మ లేదో నమ్ము అనేసి నీకేమి అనిపిస్తే అది చెప్పే చెప్పేగాడికి నమ్మల్లా లేదంటే ఇంకా అది ఎన్నిట్లే చెప్తా చెప్పు నీకి ఏమి అబద్ధమా హలో అబద్దమా
నాకు అలానే అనిపిస్తుంది
అయితే నమ్మొద్దు అయిపోయ కదా దాంట్లో ఏముందిగ నాకు తెలుసు నువ్ దీని గురించి ని ముందే అడుగుదాం అనుకున్నా ఏదో అడగలనుని అనుకుంటన్నావు అడుగు అని చెప్పసి ఫస్ట్ లో కాల్ చేసినప్పుడే మీ నాన్నని ఇంక నువ్వే అడుగుతావు లే చూద్దామని నేను ఊరికే ఉన్న, లేకుంటే నేను అప్పటికే అడిగిందును ఫోన్ చేసినప్పటికే. అది రెండు రెండు అయిపోతాయి చూడు రెండయిపోతయి ఇంగ మూడు ఐదు చేస్తావా?
ఈ రోజే. రోజు ఎందుకు ఇది ఇంక
ఈ రోజె అయిపో చేసుకుంటావ?
నీదే సుదీర్ నాదేం కాదిది సరేనా
ఏం కాదులే
ఆ
నువ్వు మీ వాళ్ళు దూరం ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి చేసి మాట్లాడు అట్లా నాకి ఫోన్లు వస్తాంటాయి కదా అట్లని కాదు నాకి ఫోన్లు వస్తాంటాయి కదా అట్ల అన్న
ఆ నాకి ఫోన్లు వస్తాంటాయి కదా
ఈ టైమ్ లో వస్తాయా నీ
ఆ ఈ టైం లో నాకి వస్తాయి
ఎవరు చేసేది
ఎవరో ఒకరు చేస్తాంటారు.
ఎవరు చేస్తారా అని అడుగుతన్నా.
నువ్వు చెప్పు నీకెవరు చేస్తారు?
నాకీ మా పాప చేస్తాది. నాకు ఎవరు చేస్తారంటే నేను చెప్తాన ఇంగ మళ్ళీ ఎవరు చేస్తారంటే నేను ఏం చెప్పల్ల ఇంగ విచిత్రంగా అడుగుతావు ఇవి చెప్తా మన్న బర్డే అయిపోయింది, రింగ్ ఇచ్చా నేను అనేసి.
సరే మీ అమ్మ మీద ప్రామిస్ ఏసీ చెప్పు.
నా నమ్ముతే నమ్ము అది నీ ఇష్టము, నాకేమి అవసరము
ఏ సర్లే ఇదొక్కటి చెప్పు నమ్ముతానో లేదో అప్పుడు చెప్త
మ్ నిన్ని నమ్మించాల్సోస్ అహ ఏముంది నేను చెప్పినా ఇంగ నీకి ట్రస్ట్ ఉంటే నమ్ము లేదంటే లేదు. ఆడికి అయిపోద్ నేను ఇప్పుడే టె అబద్ధం అంటే, సరే నమ్మొద్దు అబద్ధమే అనేసి మీ మమ్మీ మీద చెప్పు మీ అని, ఏంది మే అంతా ఇంగ పిల్ల చాష్టలు?
నేను చేసేదే పిల్ల చేష్టలు సరేనా
అడ్డం తిరిగినావా
ఆ
సరి రా నయినా
నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు
నీతోనే
మరి రా నాయినా అంటున్నావ్
వద్దురా నాయన అని చెప్ నువ్వే కదా పిల్ల చేష్టలు చేస్తాం అన్ ఎవరితో అన్న చేసి మాట్లాడు నువ్
అంతెనె ఇంగ నేను అందరికి ఇప్పుడు నాక్ కాల్ చేస్తా మీరు మాట్లాడండి అని ఇంక అడగలేను ఇప్పటికే ఇంగ చానా అడిగేసా.
నువ్వు అవకాశం ఇవ్వు మీ ఆవ్
ఆ పిల్లతోనే ఇంతసేపు మాట్లాడిన ట్వంటీ త్రీ కాల్స్ అన్ని
డ్లమ్ము అయిపోతయ్ అయిపోతయ్
ఏ ఇప్పుడు నువ్వు మాట్లాడేకి, అంటే నువ్వు అంత బిజీ నా నిజంగానే?
తెల్ ఇన్నంప్రాల నేను తెలిగే కదా మాట్లాడను, వేరేది ఏమన్నా కాన్నాడ లేదంట, హిందీ ఏమన్నా మాట్లాడతానా?
నాకు ఇది చెప్పు నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా లేదా?